హలో
లో బాగున్నారా అడి
ఆ బాగున్నమండి బాగున్నారా మీరు
ఆ బాగున్నావండి
ఏం చేస్తున్నారు
ఖాళీగానే ఉన్నానండి
తిన్నార అన్ లేదు మేము కూడా ఖాళీగానే కుర్చ్ న్నాం ఈ రోజు మా ఊర్లో పవర్ కట్ చేసి మార్నింగ్ నుంచి ఇప్పటి దా కరెంట్ లేదు
అవునా ఎందుకండి ఏమైనా వర్షాలుగింట వచ్చాయా అండి వాతావరణ
ర్షం లేదు గాలి లేదు ఏం లేదు బుగ్గల్ వెడ్ తున్నారు విలేజ్లో
ఆహా అవునా వర్క్ జరుగుతుందా అయితే
ఆ అందుకని ఈవినింగ్ సిక్స్ వర్ కు రాదంట
అయ్యో అవునా చాలా కష్టం అండి ఎండ కాలంలో పవర్ లేకుంటా
ఉంటే దాని కింద గూసున్నాం ఇగ
అవునా ఇలాంటి సమయంలో మనకు చెట్లే బాగు ఉపయోగపడ్
ఆ ఉండాలె ఖచ్చితంగా ఇ టి ముందు చె ట్లు గానీ పక్కనే గానీ అస్సలు
అవునవునండి ఇంకేమైనా చెట్లు ఉన్నాయా అండి మరి ఇంకేమైనా చెట్లు ఉన్నాయా
ఉండాయి ఇక్కడ ఏం చెట్టు ఉందంటే వేప చెట్టు ఉంది జామ చెట్టు ఉంది నిమ్మ చెట్టు ఉంది మన గోరింటా చెట్టుంది
అవునా
సీతాఫలం చెట్లు అన్ని పక్క పక్కనే ఉన్నాయి దా కిందనే కూర్చున్నాం ఇగ
అవునా
హ్మ్
బాగా కలుంటదండీ ఇలా రా చెట్లు ఇంటి ముందు ఉంటే ఆ మా గుడ
ట్వెల్వ్ వరకు కొంచెం నీడే ఉంటది
ఆ ఆ అవునండి చల్లగా కుడా ఉంటది ఆ ఉన్నాయండి మాకు కూడా జామ చెట్టు సీతా పల్సెట్టు మామిడి మామిడికాయ చెట్టు ఉంది మాకు కుడా నిమ్మ చెట్టుంది ఆ అన్ని అదేంది గులాబీ చెట్ చెట్లు గుడ అండి చాలా రకాలుగా ఉన్నాయి కలర్ కలర్ గులాబీ చెట్లు ఆ అవునండి పెంచుతామండి మళ్ళీ మందారం చెట్లు ఉన్ ఉంటాయ్ కదండి అది కూడ ఎర్ర మందార్ మందారం ఉంది ఆ పసుపు కలర్ మందారం ఉంటది కదా లైట్ గా
ఆ ప్లేస్ ఆహా ప్లేస్ బానే ఉందా మరి ఇంటి ముందు అంతగనం పెట్టిరు కదా
చెట్లకని చెట్లకని మేము ఉస్తాం మమ్మీ డాడీ వాళ్ళు వాళ్ళు ఫార్మర్స్ేనండి
ఫార్మర్స్నా అట్ల అయితేనే ఉంటాయి మరి చెట్లు వేరటలా కంత తెలిపేస్ట్ ఉండదు
లే ఉండదండి అవునవునండి
చాలనిపిస్తే
అవునండి
తిన్నారా మరి
ఆ తిందామండి మార్నింగ్ టిఫిన్ చేసినాం మీరు
తా తిన్నమండి మేం కూడా
ఆ కది ఈ రోజు ఆలూనండి పొటాటా చేసా
ఆహా అదే ారా మాది ఈరోజు సాంబార్ నమే
అవును
హ ఈ రోజు ఎటు వెళ్తున్నారు మరి
ఈ రోజు ఏటో లేదండి నిన్ననే పార్క్ వెళ్ళసి వచ్చామండి మా దగ్గర్లో పార్క్ ఉంటదండి పార్క్ ఉంటది
ఆ పార్క్ బాగా ఎంజాయ్ చేసి్రవరి మంచి ఈవినింగ్ టైమ్ ఆ ఈవినింగ్ టైమ్ కాబట్టి ఇంకా కొంచం ఫ్రీ అనిపిస్తుంది
అవునవునండి మళ్ళీ నైట్ మేము వెళ్ళినాం కదా ఇంకొ ఆడుకున్నాం వన్ అవర్ అలాగా తర్వాత ఫుల్ గాలి వచ్చింది వర్షం వచ్చిందండి మా సైడ్
వర్షం పడ్డదా వచ్చేషిర మరి ఉండరా అకా సేపుు
కాసేపు ఉన్నాం షెడ్ అక్కడ షెడ్స్ ఉంది దాన్ని పక్కన ఉన్నా మీగవ ఆ దాని కింద ఉన్నాక వావ వర్షం తగ్గినక వచ్చామండి
ఆహా బానే ఎంజాయ్ చేసర అయితే
అవును అవును అవును
ఇంక మళ్ళా మళ్ళా పడ్డ ప ఇంకా వర్షాకాలం వస్తే అసలు.. తడవ బుద్ధి కాదు ఇక.. అద ఒక పెద్ద ఇరిటేషన్ నైయితది ఇంకా
అవునవును చాలా ఎండ ఎలా ఉందండి ఈరోజు బాగుందా మరి
ఏ లేదని ఈ రోజు కూడా ఫుల్ ఎండగొడుతుంది అసలు మాకుళ్ళి ఇంత వరకు ఒక వర్షం కూడా పడలే
అవునా మా సైడ చాలా వర్షాలు ఉన్నాయి ఒక టూ త్రీ డేస్ ఒక్కసారి అయినా కూడా ఖచ్చితంగా వర్ష
ఆ మీకుట్లా పడడం వల్ల కొంచెం కూల్ ఉన్న ఉంటుంది మాకసలు వర్షం లేదు గాలి లేదు ఏది లేదు
అవునా అవునండి మా సైడ్ కొంచం ఇప్పుడు అంత ఎండగా ఏం అనిపిచ్చట్లేదు కొంచెం కూల్ అయిపోయింది లేండి ఒకటి రెండు మూడు సార్లు పడింది కాబట్టి
కొంచెం బతికిపోయిర్రు మీరు మేమైతే చుక్కలు కనిపిస్తాంది ఎన్ని పెట్టినా వేస్టే ఫ్యా కిందగు తున్నా అది వేడై కూలర్స్ పెట్టినా అయి ఇవి కూడా వేడిగానే వస్తున్నాయి
అవునవునండి
ఏమో ఇగ చెట్ల కిందనే కూసునుడు ఐతుంది
అవునవును ఆ చదువుతున్నామండి నేను చదువుకుంటున్నాను
మ్ లేదండి కంప్లీట్ కాలేదింకా
మ్ హు ఇంకా మరి ఫ్రూట్స్ ఎళ్తాయా జామి చెట్టు కి
ఆ ఎళ్తాయండి ఫ్రూట్స్ ఎళ్తాయి జామ జామకాయలు కాస్తాయి
బయటికి తీసుకెళ్తారా మీరే మీ వరకే తింటారా
లేదండి మా వరకే మా ఇంట్లో వాళ్ళందరూ మ్ మా ఇంట్లో చాలా మంది ఉంటాము మేమొక పన్నెండు మందిముంటాము మాకే సరిపోతాయండి ఇవి అవునవునండి
అట్లయితే ఇగ మనమే పెట్ ట్టుకోవాలిండి చెట్లు మరి కొనాలంటే మనకు ఒక మూడు కిలో నాలుగు కిలోలయితేనే సరిపో
ఔ సరిపోతయ్ అవునండి ఇప్పుడు చూసే ఇద్దామన్నా కూడా మాకు చాలానే పడి
మామిడికాయలవి పుల్లటి చెట్టా తీయటిదా
పుల్లడిది ఉంది తీయటిది ఉందండి రెండు రకాలుగున్నాయి ఆ పుల్లటి దాంతోనేమో పచ్చడి పెట్టుకుం టాము అదే కాయలతోని మేము పచ్చడి పెట్ ట్టుకుంటాము తీయటి మాముడి పల్లేమో మేము జ్యూస్ కైనా తిననీకి అలా యూజ్ చేస్తాం
ఆ మళ్ళీ నిమ్మకాయ చెట్టు కూడా ఉంది కదా
అవును ఆ కాస్తాయండి కాకపోతే ఈ సంవత్సరం లేవండి కోగా నిమ్మకాయలు కాయట్లేదు ఈ సంవత్సరం వాటర్ పెట్టినాము గానీ ఎందుకో సరే కొంచెం నిమ్మకాయ ఖాతా తక్కువ ఉందండి మా ఏరియాలోన అయితే
ఆ వేరే ఆకేలే అట్లుందా అయితే
మా ఏరియా సైడ్ ఎ అటుంది అద అదే ఎఫెక్ట్ అంది వాతావరణం ఎఫెక్ట్ ఎంత
ఆకులన్నీ రాలిపోయినాయా ఎట్లుంది చెట్టు
ఆ ఏంటండి
ఆ ఆకులన్నీ రాలిపోయి ఉన్
లేదు లేదు చెట్లు బానే ఉన్నాయి కాకపోతే ఖాత లేదు అన్నట్టు ఈ సంవత్సరం మరి వర్షాల వల్ల ఎక్కనో మా సైడ్ అప్పట్లో కొ కొంచెం మధ్యలో మధ్యలో వర్షం పడింది మరి దాని ఎఫెక్టె అనుకుంటా కానీలా రాలేదండి సం సంవత్సరం చాలా షార్ట్ ఏజ్ ఉన్నాయ్
ఓ మరి బయట కొనాలంటే కాస్ట్
ఆ ఉందండి ఇరవై రూపాయల
మూడు రెండూ అంత పోతిక చిన్న చిన్న యయితే ఫోర్ వస్తన్నాయ్
అవునవును మీ సైడ్ కూడా అలానే ఉన్నాయా అండి
నిమ్మ చెట్టు ఉన్నందుకు ఎండాకాలంలోనే గాయాల అవి తర్వాత గాయకున్న పర్వాలేదు
అవునవును అసలు ఈ సీజన్ లో చాలా అవసరం
ఆ తర్వాతకి మనం ఎట్లాగ వాటిని ఎక్కువ యూజ్ చేయ్యం
చెయ్యం అవునండి అవును అవును అవును
కావల్సిన టైం కి ఇవి మనకు అందుబాటులో ఉండవు
ఉండవు అదే అదే ప్రతి సంవత్సరం కాస్తాయి కానీ ఎందుకో ఈ సంవత్సరమే ఆ ప్రతి సంవత్సరం బాగానే కాస్తుండే కదా ఇందుకో ఈ సంవత్సరమే అలా ఉన్నాయి అంతే అంతే వాతావరణమే అంతనండి అవును అవును వాతావరణం వల్లనే అంత
ఉమ్
ఆ కాస్తాయంండి చలికాలంలో శీతాఫలాలు కూడా కాస్తాయ్
ఆ మంచి పెద్ద చెట్లే అయితే
అవున అవును పెద్ద పెద్ద చెట్లేనండి ఇప్పటి వరకు ఒక మూడు నాలుగు సంవత్సరాల నుంచి కాస్తున్నయ్. మాకు అవి
ఆ మరి కోతుల్లేవా మీ సైడ్
కోతులు లేవండి
ఆ అట్ల చెప్పండి కోతులుంటె మాత్రం ళ్ళు ఒక్క పని కూడ చేయదు రాదు బతికిర్రు మా సైడు కోతులు కూడా బాగానే ఉన్నాయి
అవునా మా సైడ్ లేవండి ఆహా
చెట్టు మీద్ దున్న చింతకాయలు ఒక్కడు కూడా లేదు
అవునా
మొత్తం క త్తం గుంపు వచ్చిందంటే ఇగ అయిపే
ఆ వాటికి కూడా ఇప్పుడు ఆహారం దొరకట్లేదు కదండి అందుకే అవి ఊర్లోకి వస్తున్నాయి.
ఊళ్ళకు రావడంమేంది ఊళ్ళనే ఉం
అదే అదే ఆ మనం మనమే గనక ఆడవులు ఉంచితే అవ్వే అసలు ఇ ఇక్కడికి రానే రా కపోత్ తుండే దానికి కారణం మనం లండి హ ఆ
వాటికి వా మనం అవి కొయ్యకపోతే వాళ్ళంతనే అవి ఉండు.
అవుంటుండే మనం వి చెట్లా నరికేస్తున్నాం కాబ టి అవి మన ఇంట్లోకి వస్తున్నాయి తింటున్నాయి అంతే కదండి మరి హ మీకు ఉన్నాయా అండి మరి ఇట్లాంటి పండ్ల చెట్ ట్లు ఏమైనా ఉన్నాయా కాస్తున్నాయా చిన్న చెట్ల చిన్న చెట్లెనా కాస్తున్నాయా
లేదు లేదు కాస్తున్నాయ్ కాస్తున్నాయ్ మాకెళ మరి నిమ్మ కదు ఏదో బానె ఉన్నాయి.
అవునా
ఇది ఎప్పటికి కాస్తనె ఉంటది వానకాలం సలికాలం ఎండాకాలం ఎప్పటికి ఉంటనె ఉంటయి దీనికి
ఆహా
కూడ హ్యాండ్ ఈయలె కాకపోతె సీతాఫక్కచే సీతాఫలంది ఒక్కటె హ్యాండ్ ఇస్తది అది ఉన్నప్పుడు బా ఆ కోతులు అది ఇస్తదిగని కోతులు పడ్నీగ ఒక్కటి చూసిందంటె మందని తీసుకొత్తది ఒకటెసారి దులుపుకొని పోతది.
అయ్యోయ్యో అలా అయితె కష్టం అండి అవునవును
చెట్టుండ ఉన్నా పేరె గాని తినడానికి లేదు
ఆహ
ఇంకొక గోరిన్ టాక్ చెట్టు పెట్టుకోర్రి అయిపోద్ది.
ఆ గోరించ గోరింటాకు చెట్టు కూడ ఉంది అని ఏంటి ఏంటంటే మా ఈ రెండు ఇల్లుల్లో పక్కన ఉంది అక్కడ ఒక స్కూల్ ఉంటదండి. అక్కడ ఉంది గురింటక్ చెట్టు కూడ ఆ తెచ్చుకుంటాం అప్పుడప్పుడే మడయినా ఆషడంలోనైనా మనం పెట్టుకుంటాం కద్ చె శ్రావణంలోనైనా ప్పుడు పెట్టుకునేటప్పుడు మనం తీసుకొచ్చుకుంటామ్ అండి ఆ దగ్గరలోనే ఉంది ఆ ఆ అవునండి కాకపోతె ఈ గోరింటాకు చెట్ టె కొంచెం పెద్దగ అయిద్ది కదండి అది దాని వల్ల మళ్ళీ ఈ చెట్లకన్ని త నీడని ఇస్తే ఈ చెట్లు కనపడవు కదా అనేసి ఆ ఓకె అండి మరి థ్యాంక్ యు అండి మీ సమయాన్ని మాకు ఇచ్చినందుకు
ఓకె
బాయ్ అండి
బాయ్ అండి